నమస్కార్
నమస్కారం అండి బాగున్నారా అండి
బౌనండి మీరు బౌనరా అండి
ఆ అ చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కాలిగానే ఉన్నాం
అవునా ఏం చేయలేదండి ఊరికె అలాగే కూర్చోని ఉన్నామండి
హ్మ్ అయిందండి టీలు కాఫీలు
మకు అలవట్లేదండి మీక అయిందా అండి
ఆ ఉందండి టీ అలవాటు ఉంది టీ తాగామండి ఇప్పుడే
అవున అన్నం తినే టైం లో టీ తాగలేరండి ఇప్పుడు
అదేంటో అండి చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది టీ తగడం డైలీ
ఆ టీ తాగితే అన్నం ఆకిలి కాదు అంటారు కదండి నిజమే కదా
అ ఏం లేదండి మాకు ముందు నుంచి అలవాటే ఉంది కాబట్టి
హ్మ్
తాగుతామండి సాయంత్రం అయితే కాచ్చితంగా ఇం ఐదు ఐదు గంటలు పైన కచ్చితంగా నోరు లాగుతుంటదండి ఎప్పుడెప్పుడు టీ తాగల ఎప్పుడ ఎప్పుడు త
అవునా టీ తగ్గడం వల్ల షుగర్ కూడా వస్తుందంట కదాండి అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయంట కదండి
లేేద్ లేదండి మేము షుగర్ తో చేసుకోమండి చక్కరతో కాదండి చేసుకునేది బెల్లం సో బెల్లంతో అయితే ఏ సమస్య ఉండదండి ఆరోగ్యానికి మంచిదే బెల్లం టి అవునా ఇంట్లో ఉన్నారండి షుగర్ పేషెంట్లు
అవునా మల్లీ చూసి తాగండి అంటే బెల్లంతో తాగితే రాదా అండి
ఆ లేదండి బెల్లం ఆరోగ్యానికి మంచిది కదా అంట్లో వాడతారండి ఒంటికి చలువ చేస్తుంది ఆ మనకి బెల్లము చిన కాయలు తినడం వల్ల ఒంటికి ఇది కూడా మంచిదే కదండి అంటే శక్తి వస్తుంది బెల్లంలో చనా పోషకా ఇవి ఉంటాయండి
అవునులేండి
ఆ అందుకే మేము బెల్లం టీ ఎక్కువ దాటామండి ఇంట్లో ఏంటండి మీకు అలవాటు ఎందుకు లేదు చిన్నప్పటి నుంచి లేదా ఈ మధ్యలో వదిలేసారా అట్లా ఏమన్నా
లేదండి చిన్నప్పుటి నుంచి లేదండి అంటే స్మెల్లింగ్ పడదండి
ఆ వాసన పడదా
అసలు పడదండీ వాసన
అట్లా అట్లాంటే ట్లాండి పాలు కూడా తాగరా అండి
అప్పుడున్నంగా జలుబు చేసినప్పుడు ఒకటే ఇంకా మా అమ్మ బలవంతం చేస్తుందండి అదేదో పసుపు అవన్నీ వేసి ఆ పాల స్మెల్ రాకోకుండా ఇస్తుందండి
ఆ అవునాండి అవునడి పాలు మంచి ఉట్టిదే అండి పర్సం పట్టినప్పుడు రాత్రి కొంచెం మిరియాలు వేసుకుంటారు పసుపు అవన్నీ వేస్కుని తాగడం వల్ల కొంచెం మనకు కూడా పడిషం తగ్గుతుందండి
హ్మ్ అలాగే కొంచెం అలా ఎప్పుడైనా అది కూడా బాగాలేనప్పుడు ఒక్కటే తీసుకుంటానండి అది కూడా ఎప్పుడో ఒకసారి
హ్మ్ అవున్లెండి
ఈ రోజు శుక్రవారం కదండి పూజలు చేసారా నాకు ఇక్కడ స్మెల్ వస్తాంది ఎందుకు
ఆ అయిపోయిందండి పూజలు ఈరోజు శుక్రవారం కాబట్టి మామూలే అండి పొద్దున్నే లేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని పూజ చేసుకుంటాము మేము
అవునూలెండి
ఆ లేకుంటే కష్టం కదండి మామూలు అలవాటు అయిపోయిందండి ఇం ఇంట్లో ప్రతి శుక్రవారం పూజ చేసుకోవడం
అవునండి గుడి పోయి వచ్చారాండి
ఆ వెళ్ళామండి సాయంత్రమే ఆరు గంటల పైకి అట్లా వెళ్ళాము వెళ్ళేసి వచ్చామండి గుడికి శుక్రవారం ప్రతి శుక్రవారం వెలెస్ వస్తామండి మనసు ప్రశాంతంగా ఉంటంది గుడికి పోయేస్తే
హు హుమ్మ్
ఏందో అది ముందు నుంచి అట్లా అలవాటు అయిపోయిందండి శుక్రవారం శుక్రవారం గుడికి వెళ్ళిన గుడికి పోయి రావడము
ఇంటి దేవుడేమో కదా అండి
ఏంటండి
ఇంటి దేవరా అంటే శుక్రవారం
ఆ లేదు లేదండి నేను చిన్నప్పటి నుంచి కొంచెం అమ్మవారిని బాగా నమ్ముతానా మా ఇంట్లో కూడా లలితాదేవి పూజలు చేస్తారు ఇంకా మా ఇంట్లో మా పెద్దమ్మ అవ్ తే చింతపండు పులుపు వస్తువులు ఏం తినమండి ఎందుకంటే లలితాదేవి పూజ జేస్తారు మా ఇంట్లో ఎక్కువ ఆమెకు ఎక్కువ పులుపు అనేవి పెట్టారండి అందుకే పులుపు కూడా చేయారండి శుక్రవారాలు మా ఇళ్లల్లో
మ్మ్ హుమ్
ఇక్కడేనా నేనే అవన్నీ ఏం లేదండి నేనైతే ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ఉంటాను ఏదన్నా అనుకున్నప్పుడు పన్నెండు గంటల వరకు ఉంటానండి అట్లా
అవునా అండి అంటే నీళ్ళు కూడా తాగరాండి వాస్
ఆ అంటే నీళ్ళ పాలు పండ్లు ఒకటేనండి
అవునా అండి
ఆ ఒక్కోసారి అవి కూడా తీసుకోను ఇంక ఏదైనా ఎప్పుడైనా కళ్ళు తిరుగుతున్నట్లుండి నేను ఉపాసం విడువలేక ఇంకా ఏదో ఒకటి తీసుకోవాల అన్నప్పుడు అట్లా అవి తీసుకుంటానండి
అంతే లేండి
ఆ ఓపికన్నంత వరకు నీళ్ళు కూడా తీసుకోకుండా ఉంటానండి సామాన్యంగా ఇంకా లేదు అట్లా ఏమైన్నా బిపీ డౌన్ అట్లా అయితుంది అట్లా ప్చ్ కావట్లేదు మనకు శక్తి లేదన్నప్పుడు ఇంకా పల్లు పాలు ఏదో ఒకటి పన్నెండు లోపలు తీసుకుంటానండి ఉండలేనంటే లేదంటే ఇంకా పన్నెండు పైన ఉపవాసం వదిలేసి ఏదో ఒకటి తింటానండి
అంతే లేండి
ఆ మీకు ఇంటి దేవుడు ఎవరండి మీరు ఎప్పుడు ఎప్పుడుంటారు
అం అర్థం కాలేదండి
అంటే మీరు కూడా అట్లా నాలక్క అంటే నాలక్క ఉపవాసాలు
ఉపవాసలా శనివారం పుట్లో ఉంటానండి రెండు వరకు ఉంటానండి
ఏంటండి అట్లా
అంటే శనివారం పూజ రెండు కంప్లీట్ అయిపోతుంది అనేసి నేను రెండు వరకు ఉంటానండి పూజా అయిపోయే వరకు
అవునా ప్రతి శనివారం ఉంటారా అండి మీరు
శనివారం ఉంటానండి
అంత పెద్ద అక్క గట్డిగానే కోరుకున్నారండి అయితే ఏదో
ఏం కోరుకోలేదండి అంటే టెన్త్ క్లాస్ నుంచి అలవాటు అయ్యిదండి అది ఎందుకు అలవాటు అయిందో కూడా తెలీదండి ఉంటున్నానంటే ఉంటున్నానంతే ఎందుకుంటున్నా రీజన్ కూడా తెలీదండి
అయ్యో అదేందండి అట్ అట్లా ఏదన్నా మొక్కొకున్నా మొక్కొని ఉంటానన్న బాగుండు సూరిక ఉపవాసం ఉన్నారు
ఏమో అండి టెన్త్ క్లాస్ లో ఎంమోక్కుకున్నానో తెలీదు కానీ అప్పటినుంచి ఉన్నాను మళ్ళీ ఏం మొక్కున్నానో కూడా నాకు తెలీదు ఇంకా అది అలాగే అలవాటు అయిపోయింది ఇంకా అది అలాగే ఉన్నానండి
ఏంటండీ ఏం మొక్కున్నారో తెలియక మీరు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం
కదండి తెలీదు మనకెంటో
హ్మ్ అవును అవునులేండి అలానే ఉన్నట్టున్నారు ఉ
సరే ఇప్పుడు ఏమైన్నా కోరుకుందాం అంటే కోరికలు ఏం పెద్దగా ఏమీ లేవు.
ఏంటండి అంత మాట అన్నారు అంత పెద్ద మాట అన్నారు
జాబ్ ఒకటే ఉందండి అదొకటే వచ్చేస్తే ఇంక అయిపోతుందండి ఇంకేం లేవు నాకు
అవునా అండి
అవునండి
మీకే మేలు కదండి అయి అంతే మాకి చానా కోరికలు ఉన్నాయండి
అవునా అండి ఏమని కోరికలు ఉన్నాయండి
ఇంట్లో సమస్యలు ఉంటాయి కదండి మా తమ్ముడు కొంచెం కటకటా చేస్ కుంటాడు ఇంట్లో ఎప్పుడు గొడవ పడుకుంటా మా అమ్మని బాధ పెట్టుకుంటా వాడు ఒకటి సర్దు ముద్దు అదేమంటారు సర్దుకొని బాగుంటే చాలండి ఏమి ఆలోచించకొకున్నట్లా
అవునా అండి
వాడిదొక్కటే అండి ఆలోచన ఇంకెవరిది లేదు మా ఇంట్లో
ఉహుమ్ నేను మా ఇంట్లో అయితే డోర్ వేయడం డోర్ తీయడం చేస్తారండి కోపం వస్తదండి.
ఉహ్ అవునా ఎందుకండి
ఏమోండి డోర్ వేసినాక డోర్ వేయాలి కదా డోర్ ఏ వేయ్యరండి తీస్తారు వెళ్తారు తీస్ తీస్తారు వెళ్తారు
అయ్యో అవునా అండి మీకన్నా ఎంత కష్టం వచ్చిందండి
హ అండి
ఆ
ఏంటో అంటే చెప్పాలండి మీరే ఏం చేస్
యామై ఆ అమ్మాయికైనా వయసు వచ్చినాక మంచి మొగుడు రావాలని అట్ల ఏమి అట్లా మొగుడు కోసం ఏమి ఉపవాసాలు ఉండట్లేదండి మీరు
అట్ల ఏం లేదండి మా నాన్నన్నందవరకు మా నాన్నే చూసుకుంటాడండి అలాంటివంతా సో దాని విషయంలో భయం ఏం లేదండి అవునండి
మా స్నేహితురాలు ఒక మా స్నేహితురాలు ఉండ పెళ్ళి కోసం ఉపవాసం సాలంట గుడిలంట అన్ని తిరుగుతానే ఉందండి ఇంకా పెళ్ళి సెటవ పెళ్ళి అది కాయం కావట్లేదు ఎంత ట్రై చేసినా గానీ అది ఏం చేస్తా అయితుందో తెలిదు పాపం ఆ పాపం వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న నా స్నేహితురాలకి పెళ్లి చేయాలా అని చూస్త తున్నారు ఆమెకు చూస్తే సెట్టే కావట్లేదండి అందుకే వాళ్ళు చూస్తా ఉన్నారు పాపం మన్న ఒకటి ఇంకా కాయం ఐయంది అనుకున్నామండి మేము కాయమైంది వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్ కున్నారు అంత అబ్బాయికి అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చింది అన్ని బాగున్నాయి ఏమంటే అబ్బాయి ఎక్కువ వాళ్ళమ్మ మాట వింటాడంటండి అన్నిటికి వాళ్ళ అమ్మమాట అంటే కష్టం కదా
అయ్యో అమ్మ కూర్చి అంటే చాలా భయం అండి
ఆ కొంచెం మా స్నేహితురాలకు కూడా కొంచెం విలువ ఇవ్వాలా కాదాండి ఇగ ఇక నచ్చి అమ్మాయి అంటే తక్కువ కొంచెం కట్నం తీసుకుంటే ఏమైతుందండి వీళ్ళు ఇస్తామ అని దాని కన్నా ఇంకా ఎక్కువ అడుతున్నారంటన్ని ఇంకా పెళ్లి వీళ్ళే చేసి కట్నం ఎక్కువ సంగ్ ఏమండి అంతా మళ్ళా
ఊమ్ సరిపోయారులేండి
అది ఏమన అండి మామలు పల్లెటూరులో ఐతే అవునుల అబ ఏదో గులలో చేసిస్తరు తక్కువ ఖర్చులో అయిపోతాది ఇంకా టౌన్ లో చేయాలా సిటీలో చేయాలంటే కళ్యాణ మండపం లక్షల లక్షాలు ఉన్నాయండి రేట్లు
ఒక అమ్మాయి పెళ్ళి చేయ్యాలంటే అప్పుల పాలు కావాలండి అమ్మ నాన్నలు
ఊ మనల్ని చదివిస్తుందే కాక మళ్ళ మన పెళ్ళికి అప్పు మన చదువులకి అప్పు అది ఉద్యోగాలు ఏమన్నా వస్ ఆ ఉద్యోగాలు ఏమనా వస్తాయేమో అనుకుంటే అవి రావ్ అవి అంతంత మాత్రమే ఇగా అంత కష్టపడి చదివిచ్ ఆ ఊన్నే మన వాళ్ళు మన చదివిచ్చే దాని బదులు వాళ్ళు ఊరికే ఉండిపోవడం మేలండి అలా చదివిచ్చి అప్పు చేసుకుంటారు చదివి అప్ పాప్పు మళ్ళ పెళ్లి చేసి ఆ పిలనికి కట్నం ఇచ్చి అది అప్పు ఏందా అండి ఇప్పుడు కాలంలో ఏమి అర్థం కాట్లా
అదే కదండి ఇంకేం చేస్తామండి ఇంకేం లేరం మనము
అదే గదా అండీ
ఊ
మా ఇంటికిలాగా ఉన్నారండి కొంచెం చడుగు పిల్లలు అంతే గ ఆట చేసే పిల్లలు ఊరుకనే ఉన్నారండి ఇండ్లలో వాకిల్ వేసుకొని ఉంటాము గేట్ ఇట్లా కుక్కలు వస్తాయని వచ్చి కాలతో కొట్టుకుండా దుంపుతారండి
అట్లే తీసుకొట్టుంనారండి అలాంటి వాళ్ళని
ఆ ఊరికే మాత్రం పోరండి మళ్ళ వాళ్ళ ఇంటికే మా గేటేమో అడ్డం వస్తుందంట మా గేటేమ్ అడ్డం గాదండి వాళ్ళ గేట్ వేరే మళ్ళ ఆ పక్కల గేట్
అదే గదండి ఇంగ కుక్కలు ఇంకా అంతేనండి
అదే గదండి ఈ పక్కకొచ్చి డోర్ ని కాల్తో గొట్టి వాల్లా పక్కకు పోతారండి అదేమీ సోకిలోల్లో ఏం కథొ అర్ధమే కాదండి నాకైతే
కొవ్వు అండి దాన్నే కొవ్వు అంటారు
ఆ కొంచెమన్న ఉండాలె గదండి అవును నాకు అవసరం ఏందని నేను ఏం తియ్యను అనుకోరండి అన్నీ వాల్లా ఇది చానా సిద్గు పిల్లలెక్కువ మంది ఉన్నారండి మా కాడ
మి ఫ్రెండ్ మా ఇంటి కాన్నుండి చూస్తానా
ఆ సరే సరే అండి ఆ అండి